గుడ్ మార్నింగ్ హలో ఏం చేస్తున్నావా
హలో
హలో
హలో
ఆ గుడ్ మార్నింగ్ గుడ్మినింగ్
ఆ బావున్నవ బా
ఎప్పుడు సూపరే
నా తెలుసబ్బా యూ ఆర్ ఆల్వేస్ సూపర్ ఎప్పుడు చాలా ఆక్ టివ్గుంటవ్ ఎ ఎట్లా ఎట్లా పాజిబులి
అంటే నాకు తక్కువంది కొరకు ఎక్కువంత తిన్నటానట
అంటే ఫుడ్ డైట్ ప్రాపర్ ఉంటదా
స రూపరా అని ఏం లేదు ఇప్పుడు తినేది కొంచమైనా మనకి రోజు ఒక త్రీ ఐటైమ్స్ కడుపు లో బోయేటప్పుడు చూస్ పలబ్బా ఎట్లా యక్ పిల్ రెడ్ కలర్ ఉంటది లిఫీ వేస్ట్ టేబుల్ గ్రీన్ కలర్ ఉంటది మాయితే కలర్ మిల్క్ ఎట్లా ఉంటది కదా ఏవైనా ఒక త్రీ కలర్స్ ఫుడ్ ఐటమ్స్ మన కడుపులోకి పోయేటట్టు మనం ట్రై చేయాలన్నమా క్క
ఆహా హిస్ ఓకే ఓకే అంటే ఆ ఫుడ్ ఇట్లా తీసుకోడం ఉన్న కలర్స్ గూడా
ఆ ఉండాలి ఉండాలి ఆ ఏందంటే గమనించింరా మనకి ష్ కొంతమందురు ఏం చేస్తారు బీన్స్ కూడా యాడ్ చేసుకుంట్రూ ఫైబర్ ఎక్కువుంటది ఫుడు ఫైబర్ ఎక్కువున్న ఫుడ్ ఆ మన బీన్స్ టుంటది కదా చిక్కుడుగాయ్ చెప్పండి అదే అదే ఆ ఇప్పుడు సిక్కుడు జాతి అన్నీ ఇంగా బీన్స్ తని చిక్కుడుగాయలు గోరుచిక్కుడుగాయలు తుంచుతాంగదా ఈనెలు వస్తాయి గదా
అవునవును ఓకే ఉహూమ్
ఆ ఇట్లాంటివి తీసుకుంటా ఉంటే మనకి ఏందంటే మ్చ్ కొంచెం మనకి మెయిన్ మనకి మజిలు మంచిగ గట్టిగా ఉండాలే బోన్ స్ట్రెంత్ ఎక్కువ ఉండాలి
ఓహో మ్ అంటే దానిక్ కోసం ఇట్లా డ్రై ఫ్రూట్స్ ఏవన్నా ఎక్కువ తీసుకోవాల్సి వస్తదా
ఆ తీసుకోవాలి ఇప్పుడు మ్చ్ ఇప్పుడు అందరికి అందుబాటల ట్లో ఉండవు కదబ్బా డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ కాస్ట్ ఎక్కువ కాబట్టి ఇప్పుడు దాన్ దాని ప్లేస్ లో కొంచెం తక్కువ తక్కువ కాస్టూ ఉన్నాయి కూడా మనం రీప్లేస్ చేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ టన్నీ థౌజండ్ ప్లస్సే ఉంటాయి కదా కేజీ అంటే థౌజండ్ ప్లస్ ఉంటాయి
అవునవును థౌసను ఉ బానే మా ఏరియాలో ఇంకొంచెం ఎక్కువ ఉంటది ఉ
అంటే మనం కొంచెం ఒక కొంచెం ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అలా తీసుకొని అన్ని ఏంచి మిక్సీ బట్టి ఉంచినవు అనుకో పిల్లల వరకు కొంచం మనం దినచ్చు చూ మన కెపాసిటీ బట్టి అంటే మన దగ్గర ఉన్న ఫైనాన్షియల్ స్టేటస్ బట్టి మనం తినొచ్చు లేనప్పుడు మనం ఈ ఫుడ్ తీసుకు కొన్ని వాళ్ళకైనా డ్రై ఫ్రూట్స్ అని వేయించి మిక్సీ బట్టి ఇప్పుడు బాదం మిక్స్ ఎన్నైట కపిస్తాం బూస్ట్ పళ్ళు అట్లా వాళ్ళకు కల్పిస్తా అంటే వాళ్ళకి కి హెల్త్ గ్రో అప్ అవుతది అనమాట
ఉహా
మనం కొంచెం ఈ ఫ్రూట్స్ ఇట్లా
ఇంట్లో మా వాళ్ళు ఏం చేస్తారంటే అండి నేను చెప్తానే ఉంటా ఇట్లా రకరకాల దినాలని చెప్తా ఉంటంటే వాళ్ళు ఎక్కువ రైసే రైస్ బాగా ప్రిఫెర్ చేస్తా ఉంటారు
ఆ
నే కానీ నేను ఫాలో అయితా అండి నేను గ్రౌండ్ కి కెళ్ళడం ఇట్లా ఆ అంటే రకరకాలుగా ఆ రాయి జావలు తాగడం ఆ మళ్ళా జొన్నగట్టక అంటారు కదా జొన్న గటక తాగుతాం
ఇగో ఇవి ఇలాంటివి గమనించారా మీరు రాగి జావ్ అన్నం తిని ఇప్పుడు పొద్దున్న అన్నంతిని ట్వెవల్ వరకు అయినా ఇక మనకు కాకలయితది రాగిజావ, జొన్నజాలు ఇలాంటి ఏంటంటే ఆకలి కాదు మనకు నకి దాంట్లో కావలసిన సీన్ విటర్మిన్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అన్ని దొరూకుతాయి ఏమో ఆకలి అనిపిదు మనం ఒక గ్లాస్ జావ తాగనా ట్వెల్వ్ వరకు గున్న ఆకలి అనిపిదు అదే చూడండి మార్నింగ్ రైస్ తినైనా మనకి ఆఫ్టర్నూన్ కి ఆకలి అనిపిస్తది
అవును
ఆ అట్ల అనమాట ఈ మీరు అన్నట్టు జావల తాగితే మంచిదండి హెల్త్ కి చాలా మంచిది
ఆహా అయితే నేను ఫ్రూట్స్ కూడా మంచిగానే తీసుకుంటాను అండి ఆ మ
ఓకే ఓకే ఆ
ఆ మంచి నీట్ గా తీసుకుంటా మళ్ళా నైట్ టైమ్ లో ఏం చేస్తాంట
ఆ
ఓన్లీ ఆ ఒక త్రీ డేస్ వీక్ లో ఒక త్రీ డేసు మన జొన్న రోటలు తింటాం అండి ఒక త్రీ డేస్ చపాతి తింట ఉమ్ ఉమ్
ఓకేే ఓకే
ఉమ్ అట్లా మధ్యాహ్నం టైంలో ఏం చేస్తా అంటే ఆ రైస్ కొంచెం తీసుకొని కర్రీస్ ఎక్కువ ఉంటాయి కదా ఆ టైప్స్ ఆఫ్ కర్రీస్ ఒక నాలుగైదు కర్రీస్ ఉంటేనే నేను మంచిగా ఆ కొంచెం తృప్తిగా తిన్నా అన్న ఫీల్ వస్తుంది అట్లా
మావోయి కూవ తినదు అనుకున్నప్పుడు మనవ రైస్ తినేవా వన్ అవర్ బిఫోర్ క్యారెట్స్ బీట్రూట్స్ ఇవి ఉంటాయి చూసారా ఇలాంటి ఒక టూ త్రీ పీసెస్ తిన్నాం, అనుకోండి మన రైస్ కొంచెం తక్ తినటం
ఓకే ఓకే ఆహా
అర్థమైందా ఒక ఒక హాఫ్ మరీ అప్పుడే అ కాదు ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్, పోరు
ఓకే ఆహా
కొంచం డైజెషన్ అవుతూ ఉంటంది. రైస్ ఎక్కువ తినలేదు గమనిర పెళ్ళల్లలు, కూడా పెడతా ఉంట్రు ఆనియన్స, బీట్రూట్ క్యారెట్ ఆనియన్స్, లెమన్ ఏమో అరగడానికి ట్రై చేస్తది. ఆనియన్, లెమన్ అరగడానికి ట్రై చేస్తుంది. ఎస్ ఈ క్యారెట్ బి
ఊహు ఆహా అంటే ఫుడ్డు క్వాంటిటీ తగ్గియడానికి, అట్లా ఇంకా ఇట్లా తీసుకోవడం వల్ల మంచి హెల్త్ కూడా
తీసుకని టిప్ అనమాట
ఓకే ఓకే ఆహా
బయట జ ఆ మన ఇంట్లో ఏం తయారు చేసుకుని తిన్నా మంచిదే
ఆహా
అట్లా మీరు ఎట్లా చే చేస్తా ఉంటారు.
ఆహా మేము అంటే ఇట్లా ఆ ఓన్లీ ఇంట్లో వరకే అండి బయట ఫుడ్ ఏమి పెద్దగ తీసుకోము.
అవును అవునులే ఆ
ఏంటంటే ఆ స్వీట్స్ ఎక్కువ తినాలన్నా ఆ ఎక్కువ సా సాల్ట్ కంటెంట్ సో ఇలాంటివి ఎక్కువ తీసుకోవాలన్నా నాకు ఆ ఫస్టే భయ భయమేస్తా ఉంటాది మ్ హెల్త్ డిస్టర్బ్ అయితది కదా అనుకొని
అవునవును రైటే మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ రైట్ కండి ఇప్పుడు హెల్త్ కరాబ్ చేసుకోండా టెన్షన్ పడ్డం కంటే
ఆ ఫస్టే మనము ఆ ఇట్లా కరెక్ట్ ఫాలో అయితంటే, మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉండవు మ్మ్ మీరు ఎట్లా తీసుకుంటారంండి
మా ఫ్రెండోల్లు కూడా అంతే అండి ఎయిట్ కల్లా అన్నం తిినడం క్లోజ్ చేసేసుకుంటారు వాళ్ళు ఎయిట్ అయితే గంట కొట్టినట్టే వాల్ల ఇంట్లో నైట్ ఎయిట్ అయింది అనుకోండి మేము అందరం మెస్ మెస్ అని ఏడిపిస్తా ఉంటాం వాళ్ళ ఫ్రెండ్స్ ని మేము మెస్ మెస్ అని నేడిపిస్త టైమ్ అయిందా మెస్ బెల్ అయింద అని ఏడిపిస్తాం వాళ్లు అంతే ఎయిట్ కల్ల క్లోజ్ చేస్తరు అట్లా హెల్త్ కు మంచిదని వాళ్ళు చూసాక్ తెలిసిందండి నాకు
ఆహా వాళ్ళెవరో మంచి డైట్ ఫాలాయితే. చెతున్నారండి ఆ అది అట్లా టైమింగ్ పెట్టుకోవడం అన్నది కూడా.
చూస్తున్నారు వాళ్ళు. టైనింగ్ అయిన ఇడ్ తీసుకుంటున్నారు అందుకే అంత డైట్ మీద అంత కాన్షియస్ కు ఉంటారు.
ఉమ్ హు
ఉమ్
ఉమ్ హు మంచిదే అండి అట్లా టైమింగ్కి తినడం కూడా చాలా మంచిది అది కూడా మన డైట్లో వన్ టైప్ ఆఫ్. ఉమ్ మీరు ఫాలో అయిత్ చెతారంండి టైమింగ్
అంటే ఒక్కొక్కసారి
ఆ టైమ్ ఫాలో కాపోతేనే వస్తందండి
ఒక్కొక్కసారి స్కిప్ కొట్టాల్సి వస్తుందండి పిల్లలు ఫ్యామిలీలి ఇప్పు కొంచెం లేటుగా అటుఇటుగా అవుతుంది ఒక్కోసారి తింటాం అనమాట అంటే ఆ కశ్ కచ్చితంగా అని చెప్పలేను లెండి
అదేనండి ఆ మా ఫ్రెండ్ ఒకళ్ళు ఉంటారండి వాళ్ళు టైంగా టై లో తింటారంండి మరి మిడ్ నైట్ లో కూడా తింటారు
డీహ్
ఆహా హా ఆ అ దయా అంతా అంటే ఆ ఆ దయాలు చేసే పనులన్నీ చేస్తారు ఇక ఇక అట్లా ఆ ఆ
ఓకే ఓకే
ఉమ్ కానీ దేవుడిదాయ వల్ల పాపం అంటే హెల్త్ మంచిగానే ఉంటారులే అండి
ఉమ్ ఇప్పుడు మీరు అన్నట్టు ఏట్యి తిన్నా ఇప్పుడు మనం ఇప్పుడు తింటాం కదా మీరు అన్నాడు కదా కొంతమందిరికి జాబ్ పర్పస్ ఇంట్లో కుదర ఎట్లా లేటు తింటారు లేట్ తినొల్లు మార్నింగ్ ఎర్లీకి తినకుండా కొంచెం టైమ్ ఇచ్చా అనుకో డైషన్ క టైమ్ ఇస్తే కూడా కొంచెం అరిగద్ది
అవునండి ఉమ్ హూ
టైమంగ్ ఎక్కువ ఇయలి గమనించారా ఇప్పుడు మనకి సండే రోజు నాన్వెజ్ తిన్నప్పుడు అంత మత్తు మత్తుగా నిద్ర నిద్రగా ఎట్లో అనిపిస్తది
అహ్ ఆ ఆ
ఊటకిన రోజు టిఫిన్ కేయిట్ కి సెవన్ కి చేసే అలవాటు టె మనం ఆవ్ ఒక రోజు కొంచెం టిఫిన్ స్కిప్ చేయగలిగితే మంచిది సీ లేదనుకున్నా అసల లెవెన్కో తనుకు ఒక గ్లాస్ ఒక మంజిగో లేకపోతే అట్లానో జావా నో అ తీసుకుొళ్ుస్తాం మ చెప్పడడంంటే టై డైషనకి మనకి ఫ్రీ ఉంటది అనమాట మెయిన్ మన తిన ఫుట్బాల్ మనకి ఏ రోం వచ్చినా సరే నోట్లోంచి పోయే
అవునండి అది ఇప్పుడు ఆ మనం తీసుకునే ఫుడ్డే ప్రాపర్గా తీసుకుంటే సూపరు లేకుంటే కొంచెం అటు ఇట్ అయింది అనుకోండి ఆ అదో విషాంలాక్క పని చేస్త అందే కరెక్ట్ గా తీసుకుంటే మంచి హెల్దీగా ఉంటుంది ట ఆ కొద్ది అడ్డగోలుగా అట్లైట్లా తీసుకుంటే అది ఒక విషయం లాగా పని చేేస్తంది మన బాడీకి ఉమ్ ఫస్ట్ మనకి ఏదన్నా రోగం వచ్చింది అంటే డాక్ అడిగేది కూడా ఫస్ట్ ఏం తిన్నారు
ఇప్పుడు మా ఇంట్లో అ నిన్ను పొద్దు బ్రష్ చేస్తాం చుట్ూ తిక్కుం కుంట తులసిీటు అనుకో రెండు ఆక్ నోట్లుేసుకుని నవలుకుంటూ తరుగుతా ఉంటా ఏందీ అంటే అదే తులస ఆకు పుదీనాకు ఇవి ఉంటయి చూసారా అవి ఏంటంటే మనకి గోంజాంగ్ ఏన్ తనక ముందు తింటే కొంచెం లోపల రిఫ్రెష్ లాగా ఉంటది మనం తినే ముందు చెయ్ ఎట్లకాడుకుంటామో అట్లా మనం రొండు చూడండి అప్పుడేనా మీరు మొహం కడుక్కున్నాక అటు ఇటు కొంచెం తినేటప్పుడు రెండు తులి సాకులో రెండు పుదీనా ఆకు లోపల వేసుకోండి నోట్లో నమలడమో మింగడం ఏదో ఒకటి చేస్తుంనాను కోండి ఇట్లా మన మౌత్ ఫ్రెష్ గా అనిపిస్తది ది అటు ఇటు కొంచెం ఫ్రీగా అయితది దేష్
ఆ ఇంకోొటి ఏందంటే మనం ఎంత ఫుడ్ తీసుకున్నామో మనం తీసు చూసుకునే లిక్విడ్స్ కూడా అంతే ఉండాలండి ఆ ఇప్పుడు ఇప్పుడు వాటర్ కూడా ఆ తీసుకోవాలా మంచిగా ఒక ఆ ఫైవ్ సిక్స్ లీటర్స్ అట్లా తీసు తీసుకోడం ఉమ్ అంటే ఆ కొంచెం ఆల్కహాల్ పర్సంటేజ్ ఆ సరే అండి సరే సరే అండి
ఆ చెప్పండి చెప్పండి ఆల్కహాల్